హలో హలో వినిపిస్తుందా అండి
హలో
వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందా అండి
హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపి
నాకు వినిపించట్లేదండి
హలో
హలో చిన్నగా ఏన పడుతుందండి మీరు మీరు కొంచెం గట్టి మాట్లాడతారా
అవునా వినిపిస్తుందా మరి
వెయటండి ఒక నిమిషం
సిగ్నల్ వస్తుందా మీకు
సిగ్నల్ వస్తుందని కానీ వాయిసే సరి్గా వినపడట్లేదు మీరు
అవునా నేను చాలా గట్టిగానే మాట్లాడుతున్నాండి నా వాయిస్ బాగా వస్తుంది
ఆ పర్లేదులేండి మనేజ్ చేయగలలను ఇంత వైపు వెంకష్ తండరండి తిన్నారా అండి
అ అవునండి మీకు చెప్పా కదా అది బాగమతి గురించి
ఆ అవునండి అవునండి చెప్పండి నింట నుీ్వేళ సహ వాసాం కదండి సీరియల్
ఇంట్రెస్టింగ్గా ఉందా అండి మీకు ఏంటండి
నెక్స్ట్ టైమ్ అవద్ది
అదే ఇంకా వాళ్ళ అందరూ బాగా కలిసిపోతారంండి ఫ్యామిలీ ఇం బ్యాగ్ అమరి క్సెప్ట్ చేయడం అమరేంద్ర భాగ్యని క్సెప్ట్ చేయడం బాగా అందరు హ్యాపీగా ఉంటారు
ఆ
ఈ మనోహరుండి పిల్లలంటే చాలా ఇష్టం అమరేంద్రకి ఇంకా ఈ మనోహర అమరేంద్ర బాగమత మన్న అవి ఇవి నిందలు వేసుకుంటూ అంటే పిల్లల విషయంలో ఏదో తప్పుడు చే అట్టు అట్లా పోట్ర చేస్తుంటుంది బాగమతిని చెడ్డగా వసి ఇంట్లో ఉ మచ్చు గంట అయిపోయాలి నేను మమ్మలింద్రాని పెళ్ళి చేసుకోవాలి అని అను అం వర్క్ౌ ఆ అవేం వర్క్ౌట్ కావు ఆ కొన్ని డేస్ కి ఇంకా బాగుమతి తెలిసిపోతుంది కదండి బాగుమతి కూడా అరుంధతి చెల్లే వళ్ళిద్ద్ర ఒక చెల్లెలని తెలుసుకుంటాడు అంటే ఇంకోటి ఏ ంటంటే బాగమతికి ఆ ఇంట్లో అడుగు పెెట్టినప్పుడు కేర్ టేకర్గా అప్పటి నుంచి ఆ ఆత్మ అనేది కనిపిస్తూ ఉంటాది, అరుంధతి ఆత్మ.
ఎవరికీ.
బాగుమతికి.
బాగమతికి, ఆ మరి తెలిసిపో.
చేయాడానికి ఏంటది, ఆమె ఒక మనిషిలాగానే చేస్తాది.
అవునా, మరి మాట్లాడుతూ ఉంటదా అండి అరంధతితో.
ఆ బాగుమతి తో మాట్లాడుతుంటది, ఫస్ట్ కేర్ టెక్. ఇందులో జాయిన్ అయినప్పటి నుంచి. అంటే పక్కింటి ఆమెని నేను, ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాను అని.
ఇప్పుడు అరుంధతి ఉంది కదండి, అరుంధతికి దేల్స్ బాగమతి, ఆ రేడియో బాగమతి అని.
ఆ అంటే చాలా డేస్ చెప్తుంటది అంటే నేను ముందు చెప్పలేదు మిస్ అయినాను.
అవునా.
అందుకు చెప్తున్నానా. బాగుమతి ముందు, ఇంటికి వొచ్చినప్పుడు అమెకు అనిపించ్చుంటది. గేట్ దగ్గర, ఎవరు మీరంట పక్కింటేమని చెప్పింటది. ఏదో పప్పు కోసం ఇలా వచ్చి వెళ్తున్నాను అది ఇదని చెప్పింటది. ఆమె ఒక మనిషి అనుకుంటది కాని తెలియదు, ఆరుందత ఆత్మ వాళ్ల ఇంటి చుట్టే ఉండింటారు. మరింకా. ఆ బాగుమతి కోటి కనిపిస్తుంటది.
అరుంధతికి తన బాగమతి తన చెల్లని తెలుసా అండి.
ఆ తెలియదు చాలా డేస్ కి ఆమెకు ఫస్ట్ లో ఏం తెలియదు. త ననే అంటే. నేను బాగమతికి ఒక్కదానికి ఎందుకు కనిపిస్తున్నా. ఎందుకు ఎందుకు ఎంతున్న ఉన్నా కూడా నా బ్లడ్ నా పిల్లలు గనిపయాల నా హస్బెండ్ గనిపి. ఇయాలా నేను. కానీ కేర్ టేకర గా, వచ్చిన ఈ అమ్మాయికి ఎందుకు కనిపిస్తున్నాను నేను ఎందుకు. ఆమెకు ఏదో ఒక ఫీల్ వస్తుంది. చెల్లల్ లాగా ఏమని చూస్తుంటే, మాకి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అని ఫీల్ అయితుంటది ఎప్పుడు. అరుంధతి కూడా, బాగుమతికి తెలుదు. బాగుమతి పిచ్చి దానిలా. ఆమె కూడా ఒక మనిషే, అనుకోను మాట్లాడుతుంటది డైలీ.
ఓకే ఆ.
ఏ ఓ అద కేర్ టేకర్ కోమో ఫిష్ పెడుతుంటాడు. ఇలా అపాయింట్ చేసుకోలని, ఆ టెస్ట్ లో మొత్తము ఆన్సర్స్ అన్నీ. అరుధతే, జెప్పేస్తది పక్కనుండి.
ఒకే అరుంధతి హెల్ప్ చేస్తుంది పాప్యనికి.
ప్రతి దాంట్లో ఏమైనా డౌ. ర్స్ వొచ్చినా కూడా, ఈ దే అరుంధతిని అడిగేది, ఉమ్ అరుంధతి, తెలుసు కదా మొత్తం. మొత్తం వాళ్ళ ఆయన మైండ్ సెట్, పిల్లలది అందరిది. అలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఆన్సర్ ఇవ్వు ఇలా మాట్లాడు ఆయన. కోపం తెపియ్యడు. అలా ఉండు ఇలా ఉం అని చెప్తుంటది ఇలా హెల్ప్. చేస్తూ బాగాన్న కేర్ టెకర్ గా అపాయింట్ చేసుకుంటాడు, అ మహేద్ర. అరళ్ల.
చేసుకున్న తర్వాత పెళ్లి అయిపోద్ది.
ఆ. ఇంకా అలా కంటిన్య అయిపోతది, అం, పెళ్ళయిన తర్వాత కూడా మాట్లాడత. అ ఉంటది.
ఓకే ఇమెతో, అరుంధతితో.
ఆ ఇట్లా అరుంధతి అక్కని చంపింది అని మళ్ళీ ఆమెకి వెళ్ళి చెప్తుంటుంది అన్నీ ఇంట్లో జరిగే విషయాలన్నీ న్నే ఆత్మతో షేర్ చేసుకుంటుంటదా అరుంధతి
నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు అరుంధతిని చూసింటది కనపడుతుంటది
ఆ ఆమె కానీ ఎవ్వరికి కనిపించదు బాగమతికి ఒక్కటే కనిపిస్తుది ఆ ఆహ లేదు చూడాలనుకున్న ప్రతిసారి ఫోటో ఏం పెట్టిండు అమరేంద్ర తన వైఫ్ది అంటే అ ప్రషా పిల్ ఇష్ట అవుతారు ఇంకా ఎప్పుడూ లోన్లీగానే ఉంటారు అమ్మలేదు అని నా అట్లాలు డడివియేట్ అవ్వాలి ఇంకా అనేసి ఇంకా ఫోటోలు ఏం పెట్టలేక తంటాడు ఇంకా చూసినప్పుడల్లా బాధ పడతారుని పిక్స్ ఏమి పెట్టిన్నాడు ఫొటోస్ హాల్లో ఏమి అమరేంద అన్న అట్లా బహుమతికి తెలిసిండదు ఆ ఆమె గురించి వి వింటూ ఉంటుంది అని చూసలేక ఏంటది ఎప్పుడు అరందతిని
ఓహో అందుకని తెలిదు ఇప్పుడు
ఆ నా ఇంట్లో జరిగే విషయాలన్నీ పక్కింటాము పక్కింటాము అని సరసుకుంట ర ఉంటది ఎవరు పక్కింటామ అని చ అడుగుతా ఉంటోళ్ళు మీకు తెలియదా వచ్చినప్పుడు చూపించే లోపో ఆత్మీయం చేస్తు దా పెట్కుంటంటదంగా అలాందదా అదిమా
పేరేం చెప్పింట అది పకిన డ్యామా అంటే
కనీ పకి టామా పకిన్ టమని ప్పంటది పేరు ఎప్పులకంటది ఆ ప పక్కింటామ పక్కింటామా అని చెప్పింటది పక్కినంటక్క పక్కిన టక్క అని పిలుస్తుంటద ఆమ ని ఇకా
ఓహో మరి ఇంకా నెక్స్ట్ ఏమ అవుద్దండి
ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా ఏమి అనిపించినా ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా ఇంకా బాగా మతి ఆ ఆత్మతోని షేర్ చేసుకుంటూ ఉంటాది అలా చెయయి ఇలా చెయ్య అని చెప్తా ఉంటది ఆమె
ఆహా
అలా కొన్ని డేస్ చూసి వచ్చిన తర్వాతనే బాగ మధ్య కరెక్ట్ పర్సన్ ఆయనకి ఆయన బాగా చూసుకోగలదు ఇట్లా పెళ్ళి చేసింట అది బాగ మ
ఓ
ఆ ఆత్మకు కూడా ఆరు ఆ బాగమతి కూడా నా చెల్లె అని అర్ధమవుతుది
ఓకే
రోజులు ఎవ్వరిక కనిపించదుని నేను ఎందుకు బాగుమతిగా కనిపించిన అంటే తన రక్త సంబంధం కాబట్టి కనిపించిన అని అర్థమయిపోతుంది ఇంకా
ఇప్పుడు అరుంధతికి అందరికి అందరికి నిజం తెలిసిపోయిందాన్న చెల్లలి అని ఇంకా
ఆ ఇంకా అందరికి ఇంకా తెలిసిపోతుంది కొన్ని డేస్ కి ఇంకా బాగమతి కూడా కూడా ఇ పిల్లలు కూడా వీళ్ళందరిక తెలిసిపోతుది
ఆహా కన్నియాని ఆ
పి పని అనింగా సిస్టర్సు అమ్మ ఈమెే అని కనీ వాళ్ళ మస్మ్మాస్ మ్మా అని పిలుస్తుంటారు బాగమతిని ఇంకా వాళ్ళ కేర్ టేకర్ అయినప్పుడు అప్పటి నుంచి అలానే వాటయిపోతుది కానీ పిల్లల కూడా చాలా ఇష్టం బాగమతి అంటే ఇంకా వాళ్ళ అమ్మలాగానే చూసుకునే చూసుకుంటది ఆమె ఆ కేర్టేకర్ గా పని టైబ్ నుంచి ఎప్పుడూ అంటే కేర్ టేకర్ లా బిహేవ్ చేసింది అదు ఒక తల్లి లానే ట్రీట్ చేసింటది వాళ్ళని అందరికి బాగా నచ్చింటదా బయూసుకేటతో వాళ్ళందరినీ
మంచి ఆమె ఆ తర్వాత ఏమవుద్ది
తర్వాతకి వచ్చేసి ఈమనో మరి వాళ్ళని విడిదీయాలి విడిదీయ్యాలి అనుకుంటేనే ఎప్పుడు ట్రై చేస్తా ఉంటది ఏం తక్వదిగాదు కొన్ని రోజులకి ఇట్లా ఒకసారి వచ్చేసి ఫోటో చూస్తాది ఇంకా బాగ్ మతి బాగ్ మతి ఒకస ఒక రోజు ఫోటో చూస్తది ఆయన భార్యది అరుంధతిది చూస్తది ఫోటో చూసి షాక్ అయితది ఇంగా అంటే ఆహా నేన్ రోజులు పక్కింటాం పక్కింటాం అని మాట్లాడినేది ఆత్మతోనే అని భయపడతది
ఆహా అయ్యో ఆ చెప్తదా మరి వీళ్ళకి
పడి మాట్లాడుతది నాకు ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు అక్క ఆత్మ అని మీరు అది భయపడతది తర్వాత అయినా మళ్ళీ నార్మల్ గా మాట్లాడుతది ఇంగా
దయ్యమైనా కూడా మార్ నార్మల్ గానే మాట్లాడుతది
ఆ మాట్లాడుతది అక్క కనిపిస్తుంది అని ఇంగా వాళ్ళ డ్యా వాళ్ళ నాన్న గూడా చెప్తది వాళ్ళ నాన్న కూడా అప్పుడప్పుడు ఫీల్ అయితుంటాడు ఎవరో ఇంటికి వచ్చినప్పుడల్లా నాన్న అని పిలుస్తున్నట్టు ఎవరో నన్ను ఆప్ తున్నట్టు లావుడ ఫీల్ అయితడు వాళ్ళందరికి ఒక కనెక్షన్ పెట్టింటాడు వాళ్ళ ముగ్గురికి డైరెక్ట్ వాళ్ళ ముగ్గురికి రక్త సంబంధం కాబట్టి
అవునా
ఉమ్ మాట్లాడిస్తూ అంటది ఇంగా వాలక్కతోని ఆమె వాలాక్క క్కటే కనిపిస్తుంది ఇంగ వాళ్ళతోన ఒక్కటే మాట్లాడుతుంటది ఇంక ఎవ్వరి తెల్ళ ఇంగ స్టిల్ ఇప్పడు గూడా అరుంధతి ఆత్మా బాగు మత్తి ఇన్ని రోజులు ట్రావెల్ చేసింది మాట్లాడింద అని కూడా తెల్దు ఒక డ్రైవర్ కు మాత్రం తెలిసింటది ఆ ఇంట్లో
మే
ఆ డ్రైవరు కి ఆ బాగమతికి ఒక తెలుసు అరుంధతి ఆత్మ మా ఇంకా ఇంటి చుట్టేనే ఉంది ఇంటిని కాపా డుతుంది అని ఇంకా వాళ్ళ డాడ్కి ఒకటి తెలుసు న్నా అంతే ఇంగా అట్లా బాగుంటుంది సీరియలు
అట్లా ఇంగా తెలిసిపోద్ది
ఆ తెలిసిపోద్ది ఇంకా ఉందండి చాలా చెప్పాలంటే
అవునా అండి
తప్పతే ఇంక ఇంకా టైం లేదండి అన్నం దినాలి మీరు తిన్నారా? తిన్నారా మీరు హలో